హలో
హలో
ఆ చెప్పండి
చెప్పండి సార్ నమస్కారం హ్మ్
ఏమైందండి
ఏం లేదండి మా ఇంట్లో చుట్టాలు వచ్చిండ్రండి
అవునా ఏం చేసింరు మరి చుట్టాలోతే
ఏం లేదండి నాన్ వెజ్ లేదు వెజ్జే
వెజ్జ్ జేస్తిన్ పెత్తాలా
అవునండి అవునండీ ఆయన ఆమెకీ మల్లిదాంటె బాగా ఇష్టమట ఉంచు కొంచం కాస్తపా కాస్త అన్నాంక తింటా అని చెప్పిపోతంటిమి
ఉహ్మ్
హ్మ్
మీరు కదు వాల్ని వాళ్ళింట్లో చేయరా
చేస్తే గూడా మా మీద కొంచెం బాగా ఉంటుందండి ఆ
ఉహ్మ్మ్
హ్మ్
అట్లనా అండి
అవునండి
కాదండీ నాకు డౌటోచ్చింది
ఏదండి
ఈ మోర్హందీ
ఊ
ఎవల్దండి పండుగ
మాదెనండి
మీదాంటె
అందరు జేస్కుంటమండి ఇది ఏ ఈ పండుగాకి హిందూ ముస్లిం అని లేదండి మతం సమందం
ఆహా అట్లా అండి
అవునడి నమ్మకం అండీ వాళ్ళు మొక్కున్నారూ ఇక వాల్లు మొక్కు తీర్చుకుంటాడ్రు అండీ పండుగ అన్ ంటే మాదేనండి
మ్ ఆల్లగ్గులా సవాలొత్తది కదండి మయి.
అవునండి ఇజ దేవుడిష్టమండీ ఎవ్వరికీ
గట్లఎట్లా అండీ గట్లా గట్టగాదు కాని అది రాంగ్ అండి అది మీరు చెప్పేది
మ్ అది ఒక మాట నిజమే అండి మేం మీరు చెప్పేది
నా
మీరు చెప్పేది ఆ మూడ్ ఆ ఒక మాట నిజమేవుందండి
మరి
హా
నాకు అందుకోసమెనచ్చేదండి
ఆ హ
హ తెలుగోలా కత్తదీ ముస్లిమోలు పండుగ చేస్కుంటరూ మ్ అదేందండి మరి గాదెన్ది అంత్తే ఓలకొకలు ఉండాలెప్పుడూ ముస్లిందా అంటె ముస్లిం పండుగ ఉండాలి అట్లాంటే మరి దసరా దీపాలి చేస్కుంటారా ముస్లింమాల్లు
ఊహ్
మ్మ్
లేదండి ఆ దీపావలి చేస్ ఉంటరు కదండి కొంతమంది
కొంతమంది చేస్తాండి
అట్లనేనండీ మొక్కులుంటయి గదావ్
ఏముండయా అది మనం మనం ఊహించుకొని మనం చేసుకుంటాం
మ్ ఇలా చేస్కుంటరండి అట్లాంటోల్లు మంది ఉన్నారు గదా హిందోల్లదీ వాళ్ళు జరుపుకుంటారు మాదివి వాళ్ళు జరుపుకుంటారంండి అట్లాగా
ఏమో అండి బాగా రాంగండి
అవునండి
వాళ్ళు బరాబరు ఉంటారో ఉండారో తెల్వది
మనకంటే వాళ్ళే ఉంటారని చెప్తదండి మా అత్తమ్మగారు
చెప్తారండి ఇ మనం ఎందుకు అండి మరి ఉండుడు
ఎమోండి
ఆ అ నిజంగాత్తద అంటే పిరలు
ఏమోనండి ఫస్ట్ అయితే
ఫస్ట్
ఫస్ట్ అయితే ఉండేదండి కానీ మా మా ఇంటి వాళ్ళకైతే వస్తదండి
అ
మేము నమ్ముకుంటామ అండి మా ఇంట్లొలు అది ఫస్ట్ మా నాన్న కస్తు ఉండండి ఏమి పాత్యాలు ఇయ్వకపోతే మా పెళ్లి అప్పుడు రీసెంట్లీ అండి మా ఇంట్లో పాత్యాలు జరుపుకున్నామండి జరుపుకుంటేనే మా నాన్నకి వచ్చేసిందండి ఉట్టి అప్పుడే
అట్లానా అండి మరి నాకు అస్తలేదు కదండి మరి
అది ఎవరికి పడితే వాళ్లకి రాదు కదండీ
ఎందుకు మరి
ఏమోనండి
అ
ఏం చెప్పాల ఏమండి
కాదండీ మరి ఇలా ఎల్లు చెప్పిండడి ఇంటేమరి దేవుడు ఎందుకు అండి మరి దేవుడి మీద నమ్మకం ఉన్నదా అండి మరి
అట్లా అబడి లేదండి వీరి ఈ దేవుళ్ళు వీరి లాంటే అంటారు కదా
ఆ పీలులు చెప్పిన కాదండి పీరులు చెప్పిలే ఇంటలు మరి అల్లా చెప్పినయి విన్నారండి
ఎందుకు విన్నామండి అల్లాతోని మేము కలు సి ఉండాలంటే కదా అండి వీళ్ళతోనే ఉన్నాం మేము
ఊహ్మ్
లేకపోతే వీళ్ళది ఏం అవసరం అండి డైరెక్ట్ అల్లతోనే కలుస్త ండి కానీ మాకు అల్లాతోని అంతా మేము మంచోళ్ళం కాదు కదండి డైరెక్ట్ అల్లతోని మాట్లాడ ఎబ పెద్ద మా హుదుర్ వాళ్ళు పైగంబర్ వాళ్ళు వాళ్ళక అల్ల తోని మాటలు మాటలు కాలేదండి మద్యలో ఒక జూరువాణి ఉంటారండి వాళ్ళతో పాటు ఆయననే ఇన్ఫర్మేషన్ స్తుంది అండి అల్లాకి వాళ్ళే వాళ్ళే పెద్ద పెద్దవాళ్ళే ఒకరు మధ్యలో పెట్టుకున్నడి మనం ఇమార అండి డైరెక్ట్ అల్లాతోనే చెప్పుకోవాలి దానికి చెప్పుకోడండి మే మా మీ మనసు మీరు దువా చేసుకోండి ఏదైనా ఉంటే అల్లతోనే కోవాలి కదాం నిన్న మాార్లో కానీ ఈ పండుగలో ఏమంటే మాకు ఇది ఇప్పుడు మాకేనండి మాకు పిల్లలు లేకుండే అండి మేము హాస్పిటల్ ఇ్వాయిల
హ
హాస్పిటల్కి వెళ్ళాము ఆ అక్కడ కూడా కాలేదండి ట్రీట్మెంట్ చేయించుకున్నా ఇది ఇది కూడా చేయించుకున్నాం అండి అది రెండు కలిస్తేనే కదాండి మాకు ఇప్పుడు వచ్చింది పాప
అది ఏముండదండి ఎప్పుడు వచ్చేది ఒప్పుడేస్తదండి
లేదండి ఉంటదండి ఇన్కైతే నమ్మక్కం
మనం నమ్మమండి ఇది దేవుడు ఎప్పుడు ఇచ్చేటప్పుడు అప్పుడే ఇస్తారంండి
అట్లా జరిగిందండి మాకు అందుకోసం నేను నమ్ము తనండి ఇంకా మా తమ్ముడు తమ్ముడప్పుడు కూడా అట్లనే అయిందండి
అ
అ
హ్మ్ తిన్నారా అండి మీరు
ఆ
తిన్నారా
అవునండి మార్నింగే తినేసమండి
మరి ఆఫ్టేర్నూన్ తిన్నారా ఆండి మరి
లేదండి ఆకలి అయితలేదండి ఇప్పుడు
మరిఎందుకండీ గటా
ఏమోనండి అది షర్బత్ తాగానండి మా ఇంట్లో ఈ రోజు షరబత్ బెల్లం ది షార్భత్ చేసుకు ఉన్నారు
ఆ
తాగామండి ఉదయం నుండి లేదండి రెండు గ్లాసులు తాగానండి
ఇంట్లో అందరికి ఇచ్చండ్రా
లేదండి మా
ఎందుకండి మీ సార్ కియారా అండి మరి
తాగరన్నరండి ఆడుగుతె పొద్దుగాల
ఎవల్ అడిగిన్నర్ ఎప్పుడు అడిగిన్ల మీరు
మీక్ తెల్సా అండి మా ఇంటి విషయం మీకేం తెల్సండి. మీర్
అవునా కాదు అడుగుతే ఎవలన్న తాగుతల్ అడగకుంటే ఎవల్ ఎందుకు తాగుతరండి.
మా ఇంటి మిషయం మీరు అడగకూడదు అండి. మా సార్ తాగారు తాగకుడ నేను అడిగాను మా సార్కి ఇచ్చేసాను తాగిండ్రు.
అంతేనా
అండి ఇంకా చెప్
ఈ పీర్ల పండుగ ఎప్పుడై వెదర్ అయితే సల్లగున్నదండి ఇయాల
అవునా అండి ఈ మా సైడ్ క్లాడీ క్లాడీగా ఉం ది గానీ వేడైతుందండి.
ఏ గాదు మా సైడ్ అయితే సల్లగున్నదండి మంచిగ
అవునా అండి మ్ హ్ మీకు మీ హాబీస్ ఏమండి? మీ హాబీస్ ఉంటాయి కదా ఏమేమేం ఉన్నయన్
హాబీస్ ఏందండి తినుడు, బిర్యానీ తినుడు సినిమాల్ చూసుడు, ఎంజాయ్ చేస్ సుడు
ఎవర్ని చూసి ఎంజాయ్ చేస్తరండి? ఓహో మీ హాబీస్ సిన్మా మూవీస్ ముూవీస్ చూడడం.
మ్
మ్ హ్ అంతెన అండి.
తినడం
ఆహా
ఉమ్
అంతేనా అండి.
మీకేమున్నయండి
మీ హాబీస్లో మీకు ఇది జేయాలి అని ఉండ
అది చిన్నప్పుడే అయిపోయిందండి అచ్చేసుడు ఇద్ చేసుడు
ఇప్పుడు మీరు ముస్లాయేనే అయిపోయారా
అవునండి ఇప్పుడు ముస్లనే అయిపోయిన అండి.
ఓహో అట్లనా హ్
అ ఇంకా మీ ఆయన ఏం చేస్తరండి?
మా ఆయననా అండి ఉట్టిగనే ఉంటడండి మంచం మీదకెళ్ళి లేవడండి. మంచం మీద ఫోన్లు చూస్కొని ఉంటడండి.
మంచం మీదే ఉంటారా అండి మంచం అవునా అండి.
మ్
ఆహా
పన్ జూస్కుంటాడు.
ఉమ్
పని చూసుకుంటడు అస్ స్తడు ఆ య అది అది ప పని అయినంక మంచం ఎక్కుతడయితే ఇగ ఏం దిగడండి ఇక మాటలు లేవు ముచ్చట్లే లేవు మీరెవరో నేనెవరో ఆకలేస్తే అన్నం ఇయ్యి అంటడండి అన్నం
ఉమ్ అంతేన మావిడయితే పండుకునే ఉంటందండి ఎప్పుడుఅయిన
అవున అండి
మావిడ పండుకొని ఉంటది
మీరే అన్ని పనులు చేసుకుంటనండి
మేమి పను
మంచిది మంచి భర్త అండి మీ ఆయన మీ భార్య మంచి గట్టిగ కోరుకున్నదండి అందుకోసం మీరు దొరికారండి
అవునండి
అవునండి
ఊమ్
ఉమ్
మీకెందరండి ఇంక పాపలు బాబులు
ఒక్కటే నండి మాకు పాప
ఉమ్ ఏం చెత్తాంది మరి పాప
మా పాప ఆడుకుంటదండి నా మా ఇంట్లో ఎక్కువ ఉండదండి మా అయ్యగారు ఇంట్లోనే ఉంటదండి
ఎందుకు అండి మరి అట్ల అలవాటు చేస్తుండ్లు
ఆహా అలవాటు ఏం చేయలేదండి ఇగ వాళ్ళు లో చిన్న పాప చిన్న పాప అంటె కూడ ఆమె పెద్దదే కానీ చిన్న పాప లాగనే ఉంటది ఆమె ఎక్కువ తీస్ కుంటదండి మా పాపని
ఉహ్మ్
తిన పెట్టడం స్నానం చేయడం ఇవన్ని అలవాటు చేస్ కున్నరండి అందుకోసం వాళ్ళ ఇంట్లో బాగ ఎక్కువగ ఉంటదండి ఇంకా మా పెద్ద బావ గారు ఇంక మా కూతురుకి మంచిగ చూస్ కుంటరండి ఆమె లేకపోతే అయితే ప్రతిసారి తీపకి పిలుస్తుంటే అక్కడ తీసుకు వెళ్ళడం ఇక్కడ తీసుక వెళ్ళడం అనేది చేసుకుంటరండి బాగ అలవాటు అయిపోయిందండి ఉమ్
మీ ఇంట్లో ఇగ ఉండదు అన్నట్టు ఇగ
అవునండి ఎక్కువ
ఉమ్
సరేనండి ఉమ్ ధన్యవాదాలండి మంచి విజయాలు చెప్పారండి మొహర్రం పండుగ కోసం
సరేనండి ధన్యవాదాలు